బాగున్నామండి మీరు ఎలా ఉన్నారూ
బావున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా ఏం చేస్తారండి ఏమన్నా డిస్టర్బ్ చేసన ఏమన్నా
అయ్ పర్లేదండి ఏం లేదండి పిల్లలు ఇప్పుడే కాలేజ్ అయిపోయి వచ్చిండు బాబు తొందరగా వచ్చిండు ఈరోజు కొంచెం పని ఉందని అయితే ఇప్పుడే తనకి అన్నం పెట్టానండి తింటుండు
ఎక్కడికో వెళ్ళారనుకుంట కదండి ఫోటో చూసాను
మీ మీ మేమా అండి మేము మేము ఏం లే అండి మొన్న మా బంధువులది పెళ్లి ఉండే అండి అయితే ఊరిక వెళ్ళా
మంచిగా అయిందా అండి పెళ్ళి ఆ మేము వెళ్ళమండి ఏ ముందు అందరచ్చు కుటుంబంతో కాట్టి గోదావరి దగ్గర గోదారి గట్టు వెళ్దాము అండి భద్రాచలము
అవునా అండి అదే ఫొటోస్ పెట్టారు కదా నేను అడుగుదాం అంటే కుదరట్ ట్లే అండి స్కూల్స్ స్టార్ట్ అయినాయి వంట చేయాలి ఇదే పని అవుతుంది రోజు
మండే మంచిగా ఆ అందరు వెహికల్ తీసుకున్నాండి వాహనం వెహికల్ తీసుకుని వెళ్ళాము వాహనంలో
అ అవునా
ఉ వత్త ఫో నాలుగు రోజులండి
అంతేనాండి ఉమ్
బోట్లోనే ఉన్నామంటే ఒక్కరోజు మొత్తము
ఆ
ఆ ఇదిొ ఒక రోజు మళ్ళా పాదనశాల అవన్నీ చూసొచ్చామండి
అంతేనా అందు
ఆ కొండళ్ళు పా పాపి కొది అది దాని మొత్తండి ఒక రోజంతా పట్టిందండి
ఆ చాలా బాగుంటదండి
చాలా బాగుందండి అసలు మస్తు అనిపిించ చాలా బాగు
అవునండి అదే అండి అప్పుడు మీరు కాల్ చేసి చ్చారు ఇట్లా పోతున్నాంమండి అన్నాం కాదు మాకమో పెళ్ళలి ఉండేయంండి పెళ్లి మా సార్ వాళ్ళ సైడ్ పోకుంటే బాగుండదు కదండి
అదే మీరు కూడా వస్తారేమో మీరు కూడా వస్తారేమో అని ఒకసారి కనుక్కున్నా అండి చేశాను
ఆ అ నేను లిఫ్ట్ చేయలేకపోయానండి నేను ఫోన్ ఎత్తడానికి నాకు సమయం లేకుండే అండి
అవునా అదేలే పెళ్ళి అంటే అందరు మొత్తం హడావిడి హ-
అవునండి సిగ్నల్ ప్రాబ్లమ్ ఉండే మరి పనులన్నీ చేసుకోవాలి కదండి పెళ్ళి అంటే అమ్మో ఈమె వచ్చి తనే కూర్చుంది అది ఇది అంటారు కదండి
ఆ అంటే ఊర్లలో మనం ఎంత చేసిన కూడా ఏం చేసినానట్టే మాట్లాడుతారండీ
వాళ్ళ అట్లనే ఉంటారులెండి అందుకే ఇక నేను
ఏ ఏ పర్లేదండి అట్లా ఏం లేదు నేను అదే అనుకును- కున్నా హడవిడి ఉంటది పెళ్లి కదా ఇ అందరు ఉంటారు పిల్లల- ఫోన్స్ ఉంటాయి అని అను
అవునండి ఇంకెంత అవునండి మనకి ఇక్కడ నుంచి ఎంత సమయం పట్టిందండి-
మాకైతే బానేపట్టి - పట్టిందండి ఒక పది గంటలు పట్టిందండి మకైతే
అంతేనా అండి ఎంత మంది కలిసి వెళ్ళిరండి
ఒక పది మంది కలిసి వెళ్ళామండి ఆ పదిమంది వెహికల్ తీసి మాట్లాడుకున్నాము మన వె- ఇలుంట ఎక్కడంటే అప్పుడు ఆపుకోచ్చుకోచ్చుదండి
అవునండి అవునండి అయితే ఖర్చు ఎంతయిందండి మరి
ఖర్చు అందరం కలిసి బానే అయ్యిందండి ఒక యాభై దాక అయింది
అంతేనండి కానీ అక్కడ మరి మంచిగా వాటరు అసలు అక్కడ భద్రాచలం పాపికొండలు దేవాలయము అ అంత బాగుంటది కదండి
బాగుంటది అక్కడ మన అవును అక్కడ బండ మీద ఇట్లా ఏడుట రకాల రంగులు కూడా ఉన్నాయండి అసలు చీర సీతమ్మ వారి చీర అన్ని కూడా
అవునండి
చాలా బాగున్నాయండి అసలు దాని గురించి చెప్తుంటే మంచిగా అనిపించింది అరే అవునా ఇట్లా నిజమేనా
అవునండి అసలు వింటుంటే బాగుంటదండి బాగా చెప్తారు వాళ్ళు అక్కడ
ఇ చాలా చాలా చిన్న చిన్న చేపలు బాగున్నాయండి ఆ వాటర్ లో
అవునా అండి ఉ
అమ్మవారు తిన్న పండ్లు ఉంటాయండి ఆ పేరు నాకు గుర్తొస్తులేదండి ఇది పండ్లు ఉంటే వాటిని
అవునండి ఆ
పేరుంటుదండి అవి పండ్లు తింటారు
ఏమో అండి నాకు తెలియదండి పేరు గాని
తింటారంట అప్పుడు అవి అప్పట్లో సీతమ్మవారి తిన్న పనులే తినే ఉండదంట అండి
అవునా అండి
ఆ పండ్లు తెలిసిన వాళ్ళకి ఇచ్చామండి ఇక్కడ తెచ్చి మేము దినం కదా
అవునండి అయితే అక్కడ మంచిగా పూసలు కూడా దొరుకుతా
ఆ పూసలు ఉంటాయండి ఇప్పు మనకు చెట్లల్లో ఇట్లా కొమ్మలు కొమ్మలు ఎండిపోయిని ఉంటయ్ వాటితోటి ఫ్లవర్ వాజులు అంట తా యర్ చేసేసేరంట అంటే బొమ్మలగా మంచిగా
అవునా అండి
చాలా అందంగా చేశారండి అస్సలు మేము తెచ్చుకున్నాం మండి ఆ టీవీ దగ్గర పెట్టనికి అని ఫ్లవర్ వాజ్లగ మంచి
అవునండి ఈసారి ఇంటికి వచ్చినప్పుడు నాకు చూపించండి తప్ప
మ్ చూపి చూపిస్తానండి
అయ్ అయ్యో నేను రాలేకపోయానండి మాకు పెళ్లి ఉండ డం వల్ల రాలేకపోయామండి
వస్తారేమో నా మ్ చాలా బావుంది వంద సావర్ల నీళ్ళల్లో పోతుంటే అసలు ఇ అంత అందంగా అసలు ఎట్లా అనిపించిందండి పోత అంటే కొండలు మధ్యలో అసలు మళ్ళా కొండ మధ్యలో కూడా ఒక గుడి ఉంటదండి అసలు
ఆహా
మంచిగా ఉంటది రాముడు వారి పాదాలు అవన్నీ బావుంటాయ్ అండి
అవును అయితే ఆ నీళ్ళల్లో ఎంతసేపు ఉంటందండి ప్రయాణం
నీళ్ళలో కూడా ఒక మూడు గంటలు ఉంటదండి మూడు నాలుగు గంటలు ఉంటది
మ్ అవునా ఆ కొండలు చాలా పెద్దగ ఉంటాయండి
చాలా పెద్ద పెద్ద ఉంటాయండి అసలు పెద్ద ఉంటాయి కొండలన్నీ అసలు ఇటు అటు రా కుడి సైడు వెడమ సైడు రెండు దిక్కులు పోతూ ఉంటూ వసానే ఉంటాయండి ఇగ కొండలు
అంతేనా అండి అయితే ఆ కొ
క నీళ్ళ నీళ్ళ దగ్గర కూడా మ కొండ మధ్యలో కూడా ఆపుతారండి ఒక దగ్గర
ఆ
క్కువచ్చు మంచిగా మనం అక్కడ దిగి ఆపితే
అవునా అండి ఇంకోటి అక్కడ కొండల మధ్య ఉంటద అండి గుడి
ఆ కొండల మధ్యలో ఉంటదండి గుడి అక్కడ కొంచెం ప్లేస్ దగ్గర అక్కడ కూడా మనకి అక్కడ ఆహారం పెడతారండి ఎంత బావుంటదో భోజనం అయితే
అంతేనా అండి
చాలా రుచిగా ఉంటదండి అసలు ఆ భోజనం మనం మళ్ళీ ఏడదిన్లేము అక్కడ
అంతేనా అండి అయ్యో చెప్పండి
బొంగులు అంటారు కద అండి అంటే బొంగ దాంట్లో రైస్ వేసి ఇస్తారండి చికెన్ రైస్ బగా అన్నం లోకి గిట్లా
ఆ
ఉంటదండి అక్కడ పులిహార అని అవన్నీ బావుంటాయి అసలు టేస్ట్ రుచి చాలా బావుంటయ్
మళ్ళీ ఎప్పుడన్న ఎళ్తారాండి మరి వేరే
మళ్ళా అంటే అంటున్నారు టైం పడుతది అంటున్నారు వెళ్ళడానికి వెళ్ళి ఈసారి వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా చెప్తాను
ఆ చెప్పండి నేను మేము కూడా మా కుటుంబం అందరు కలిసి వస్తామండి ఇంకా మా వే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉన్నారు వు సా స్నేహితులు ఉన్నారు వాళ్ళకి గూడా చెప్తామండి
చెప్పండి చెప్పండి అందరు కలిసి ఎళ్తే సరదాగా ఉంటది కదండి మ
అవును సరదాగున్
మ్ ఖర్చు తక్కువ పడుతది ఆటలు పాటలు ఎ ప్పుడు ఇల్లు ఇదే ఉంటదండి వ్యాపారం ఇదే ఉంటది కదా
అవునండి
ఒక రెండు రోజులు అట్ల సరదాగా వెళ్తే కొంచెం మన మైండ్ గుడా మెదడు గుడా ఫ్రీ ఉంటుంది గదండి కొంచం
నండి ఉమ్ హ్ అయితే మేము ఇగ అప్పుడు, అవునా మేము ఇగ పెళ్లి హడావిడ్ల ఉన్నాము మీరక్కడికి ఎల్లింరన్నమాట ఉమ్ సరే, ఈసారి అందరం కలిసి సెళ్దామండి ఎక్కడికన్న వెళ్తే చెప్పండి తప్పకుండ.
ఇంగెల్తే వెళ్తామండి మీకు ఎట్లా అంటే ఒక నెల రోజు ముందే చెప్తామండి. ఆ ఎందుకంటే ఎలా వెళ్ళాలి ఇట్ల ఎంతమందని జెప్
అవునొక ప్రణాళికా ఒక మ్యాప్ ఏసుకోవాలి గదండి ఎక్కడి నుంచి వెళ్తే దగ్గర ఉంటది ఏంటి అని, అవును ఒక వాహనం మాట్లాడాలి దానికి ఎంత ఖర్చు అయితది? ఎన్ని కుటుంబాలొస్తే ఎంత అయితది
ఆ అందరు కలిసి వేసుకుంటే బావుంటది కదండి ఎంత డబ్బు అయితదో అని దాని ప్రకారమేస్ కుంటే ఇదే కాకుండా వేరే స్థలాలు గుడా చూసుకుంట వెళ్దామండి మంచిగుంటది
అదే మన ఆహా మనం వెళ్ళే దారిలోనా అండి?
ఆ వెళ్ళే దారిలో ఇంకేమన్న ఉంటే గూడ స్థలాలు, ప్రదేశాలు చూసుకుంట వెళ్దాం
అంతేనాండి
క్కత మళ్ళీ మళ్ళీ వెళ్దాం గదా
ఆ హా సరే అండి
ఉమ్ కంపల్సరీ చెప్తమండి చూస్ చూసి
ట్లు అక్కడ ఎట్ల ఉందండి అక్కడ?
నీళ్ళతే చల్లగుంటయండి అసలు మంచిగా
అవునా నాకు చాలా ఇష్టం అండి నీళ్ళంటె, నాకు సముద్రం జూడాలంటే చాలా ఇష్టం అండి నా జీవితంలో ఎప్పుడన్న సముద్రం కాడ ఒక ఇల్లు అన్నా ఉంటదో అండి
ఇట్లా ఏదన్న గట్టిగా ట్రై చేస్ అయితు కొనుక్కోవచ్చండి దానికేమున్నది
అట్లలే అండి అంటే మనం ఇల్లు గట్టుకునే స్తోమత అంటే లేదు గాని ఒక్క రోజన్న సముద్రం దగ్గర ఇంటిరో ఇట్ల ఉంటయి కదండి హోటల్స్ అట్లా అయితే వైజాగ్ దగ్గర అలా ఉన్ ఉంటదంట అండి వైజాగ్ దగ్గర పెద్ద రూమ్స్ స్ ఉంటాయంట అక్కడ ఎదురుంగ ఆ సముద్రం ఉంటదంట అండి.
అవునవునండి హోటల్స్ ఉంటాయండి, అవును రూమ్స్ ఉంటాయి.
ఆ అట్ల ఎళ్ళి ఒక్క అవునండి అట్ల్ ట్ల ఉంటే ఒక్క రోజన్న ఉండాలండి వైజాగ్ గూడ్ చూసారా అండి డి, అవునా నేను మేము వైజాగ్ ఎప్పుడన్న పోవాలనుకున్నప్పుడు మిమ్మల్ని అడుగుతా అండి వైజాగ్ గురించి ఆ ఎట్ల ఎల్లిర్రు ఏంటి, ఎక్కడ, ఎలా ఉండాలి? ఎక్కడ కొనుక్కోవాలి ఏంటిని మిమ్ముల్ని అడిగినప్పుడు మాగ్ జెప్ ప్పండి సరే గానింకొక అవునండి ఇం ఇంకో విషయం అండి దయచేసి మీరు మళ్ళీ ఇంకొకసారి విహారయాత్రకు ఎళ్ళినప్పు ప్పుడు భద్రాచలం అయన్ని చూసారు గదండి
అవునవున్ చూసామండి
డి మర్చిపోకండి తప్పకుంట వస్తామండి మేము
కంపల్సరీ చెప్తాండి తప్పకుండా మీరు గుడా రావాలండి మాట ఇచ్చాక మాట తప్పద్దు, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కలిసి వెళ్దాం అని జెప్పేసి
ఆ వెళ్దామండి, ఇంకేమేం తెచ్చుకురండి చెప్తమండి ఇంకేమేం గొనుకొచ్చుకురండి ఆన్నించి?
స్నేహితులుడి తక్కువనే అండి అక్కడ మనము గాజులు కొనుక్కున్నాము తినేటివి ఏమన్నా ఉండాయా అని చూ తీసుకొచ్చుకున్నాం అంత ఎక్కువ ఏం కొనుక్కుంటామండీ కొంటా ఉంటే కొనబుద్ది అయితుంది
ఆ అంతే అండి కొంటా ఉంటే కొనిబుద్ధ అవుతుంటది
అవుంది అందుకని ఇగ కొంచెం కొంచెం పిల్లలు ఆడుకుని వస్తువులు కొన్ని కొనుక్కురు కానీ అక్కడ తయారు చేసింది బాగుందండి అసలు
అవునా అండీ
అట్లా ఆకులతోటి చేస్తారు కొమ్మలతోటి చాలా మంచి మంచిగా అందంగా తయారు చేశారండి
అదే ఈసారి ఇంటికి వచ్చినప్పుడైతే చూయి
కంపల్సరీ మీరు ఎక్కడండి మీరు అసలు మొత్తము చాలా ఉంటారు బిజీ
ఏ వస్తాం వస్తాండి తప్పకుండా వస్తాండి ఈసారి వచ్చి మీకు కాల్ చేసి వస్తాండి వస్త వ వస్తాండి సమయం చేసుకొని మరీ వస్తాండి సరేనా అండి ఆ ఉంటా ఉంటామండి మరి ఓకే అండి